హలో ఎక్కడున్నావ్
స నేను బయటికి వచ్చిన ఇటు పెళ్ళికి మా దోస్తుగా నోళ్ళ చెల్లెల ఉన్నది
అవునా ఎవరి పెళ్లి ఉంది ఏంటి
మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిది
ఇడు వాళ్ళ చెల్లిది మ్యారేజ్ ఉందా ఆహా ఎక్కడ య్యి తుంది ఏంది ఆ పెళ్లి
ఇక్కనే మా కాలేజీకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది సైడ్ ఏదో గార్డెన్ పేరే తెలవదు దాన్ని
యాటు ఆహా అటు భద్రకాళి టెంపుల్ సైడ్ ఆ ఏంది
కాదు ఇటు సైడ్ లోపల ములుగు సైడ్ ఉంటది
ఆహాహా ఓకే ఓకే ఓకే ఎవరెవరు వెళ్ళిందేంది పెళ్లికి మరి
నేను మా ఫ్రెండ్స్ ఎ అందరం పోయినాం
ఓ మీ బెటాలియం మొత్తం కలిసి పోయిండ్రా మీ ఫ్రెండ్స్ అందరు అయితే మరి
ఆ ఇగ అందరం పోయినాం మంచిగా కారులో పోయినాం
ఓ ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఓకే ఓకే ఫుల్ ఎంజాయ్ చెయ్యండి మరి ఇగ
చేసుడే మరి అందరం ఇగ కలిసినాం కదా
ఓకే పెళ్ళి పెళ్ళి అయిపోయిందా మరి
లేదు ఇంకా కాలే ఏదో మంత్రాలు చదువుతారు
ఆహా ఇప్పుడే ఇక అవుతుందన్నమాట పెళ్లి ఇప్పుడే అయితాందా అయితే
ఆ ఏదో మంత్రాలు చదువుతారు ఇగ అయితాంది కదా లేట్ అయితది పెళ్ళి అంటే ఇక
అవునవును ఇప్పుడు టైమ్ కి ఏం పెళ్లిస్ ఏం జరుగుతలేవు కదా మనం అనుకున్న టైమ్స్ ఏం పెళ్లిళ్లు ముహూర్తాలు పెట్టుకుంటారు కానీ టైమ్ కి ఏం జరగవు పెళ్లిళ్లు
ఇదే అయితాంది మరీ ఇగ ఎవరివి లేవ ఇది ఒక్కటే ఉన్నది
ఊ ఓ పెళ్ళిలా మంచిగా గార్డెన్ గీడెన్ మంచిగా ఉన్నాయేమో చెట్లు అవి ఇవి మంచిగా ఉన్నదేమో కదా
ఆ ఇక ఫోటోలు దిగుడే ఆ ఇక అందరం ఫోటోలు ధనం
ఆ
ఊ ఏం చేస్తారు మీరు
ఏ ఏండేదిగా కా ఈరోజు సండే కదా కాసేపు మాట్లాడదామ అనేసి ఫోన్ చేసిన నేను
ఆహా తిన్నారా మరి
టిఫిన్ చేసినాము ఇందాకనే టిఫిన్ చేసినాము దోశ తిన్నాము నువ్వేం తిన్నావు మరి పొద్దున
నేను కూడా ఈ ఇడనే దోశ తిని ఈ బయల్దేర్ణం పెళ్లికి
అవునా ఓ అక్కడ కూడా ఈరోజు పెళ్లి కదా ఫుల్ వెరైటీస్ పెడతారు మీకు మంచిగా
అవును అన్నీ ఉన్నాయి అన్ని వెట్టిర్రు మొత్తం చికెన్, మటన్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, స్వీట్లు కూడా అన్ని పెట్టిర్రు. పానీపూరి కూడా వెట్టిరు
ఇగ మ్యారేజ్ కదా వెరైటీ వెరైటీస్ పెడతారు, ఇగ వాళ్ళ హోదాని వాళ్ళ హోదాని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు లంచ్ డిన్నర్ అనేది.
ఆ అన్నీ ఉన్నయ్యా మంచిగ అందరు తింటురుగా పెల్లింకా స్టార్ట్ కాలె అందరు తినుడు స్టార్ట్ చే సిరం
మ్యారేజ్ కదా మ్యారేజ్ అంటేనే ఇగ కొంచెం బాగుంటది ఫుడ్ కూడా బాగుంటది మ్మ్.
అవును
అయితే ఇగ మీ ఫ్రెండ్స్ ఇగ ఫోర్ ఫైవ్ మెంబెర్స్ కలిసి వచ్చిండ్రా, ఒక టెం టెన్ మెంబెర్స్ వరకు వచ్చిండ్రా.
టెన్ మెంబర్ దాకా పోయినా ఇంకా మా పాత ఫ్రెండ్స్ కూడా కొందరు వచ్చిర్రు స్కూల్ ఫ్రెండ్స్.
ఆ అవునా
ఆ
ఇంకేది మ్యారేజ్ అయినాక ఫులు డ్యాన్సులు చెయ్యడి ఇక బాగా రోజులకు కలుసుకున్నారు మీ ఫ్రెండ్స్ అందరు కూడా
అయ్యా మస్తులేట్ అయితది కావచ్చు
ఏం గాదు ఇగ మీకు ఎట్లాగో పర్మిషన్ తీస్ కొనే అచ్చిండ్రేమో కదా హాస్
అ పార్మిషని ఎప్పుటితే రోజు ఇటెవ్వంనీ రేపు పోతాం కాలేజీకి
అదే అదే ఇక పర్మిషన్ తీసుకొని వచ్చిర్రు కాబట్టి ఫుల్ ఇక కాసేపు మ్యారేజ్ అయిపోయినాక భోజనం చేసి చక్కగా కాసేపు ఫొటోస్ దిగి డ్యాన్సులు అవి ఇవి చేసి మెల్లగా నిదానంగా ఎళ్లొచ్చు ఇంకేంది ఫుల్ ఎంజాయ్ చేసి
అంతే మరియా మంచి తిరుగుతకోల్సేపు మంచి తి అడి డాన్స్ చేసుడు గంతే
అదే అదే స్వీట్ మెమోరీస్ గుర్తుంటది ఇట్లా మ్యారేజ్ వెళ్ళినప్పుడు అందరు కలుసుకున్నాం అనేసి ఈ మీకు బాగా గుర్తుండిపోత
ఆ ఇగా అలాగే గిఫ్ట్ కొనిస్తానన్నద పెద్ద ఒకటి
అవునా ఫోటో ఫ్రేమ్ మా
ఆ పెద్ద ఉంటది ఇట్లా పెద్ద టీ ఉంటది చూడు పెద్ద టి ఇ ఎంతంట అంత పెద్ద ఉంటది
అవునవును ఓకే ఓకే ఇగా దానికి అమౌంట్ బానే అయితదేమో కాదా మరి మీరందరూ కలిసి అమౌంట్ కూడా కలెక్ట్
ఇగ మేము కూడా ఎక్కువ ఉన్నాం కాబట్టి మంచి అట్లా ఇంకా గా వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా వేసుకున్నాం
అవునా
స
ఓహో ఇగా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు నాకు కాల్ చేయ్య మరి ఇట్లా చేరుకున్నా అనేసి సరేనా
ఆ చేస్తా ఇగ అయిన ఆ లేట్ అయితది కావచ్చు ఇగ పోడు కుదరదేమ
ఇక మ్యారేజ్ జ్ అంటేనే ఇక కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటది నిదానంగా మ్యారేజ్ అయినాక చక్కగా మీరందరూ కలిసి స్టేజ్ పైనే వెళ్ళి ఫోటో దిగండి
ఆ ఎల్దాం
ఆ
ఓకే మీరు అందరుూ ఫ్రెండ్స్ ఈ ఫోటోలు దిగుతా ేమో దిగిన తర్వాత కొన్ని ఫొటోస్ నాకు సెండ్ చేయ చూస్తాం మీ ఫ్రెండ్స్ అందరిని కూడా నేను
ఆ కొందరిగా మా క్లాస్ గర్ల్స్ కూడా చదువుకున్నారు అ పెళ్ళికి అడ పిలిస్తే
ఇయర్ మీ ఫ్రెండ్ రా కటింద అన్న ఆమె కూడా వచ్చింద మరి
ఎవరు
లాస్ట్ ఇయర్ మీ ఫ్రెండు మీ ఫ్రెండు ఒక ఆమె ఉంది చూడు ఆమె నీకు రాఖీ కట్టింది మనకు రాఖీ పవర్ణం అప్పుడు అన్న చూడు ఆ అమ్మాయి కూడా వచ్చిందా
ఆ ఆమె కూడా వచ్చింది
అవునా ఆమె తోటి కూడా రెండు మూడు పిక్స్ దిగు ఇంకా నీకు ఎట్లాగో చెల్లెలు లేరు కదా
ఆ ఆ ఇగ దిగుత టై పాస్ ప మాట్లాడి దయి గంతె ఇగ ఎంజాయి
ఓకేకే ఇ నాకు ఈవినింగ్ ఫొటోస్ అయితే సెండ్ చేయడం మర్చిపోకు నేను చూస్తా ఓకేనా చాలా రోజులయింది మీ ఫ్రెండ్స్ చూడ ఉండయిగా
ఆ మీరు మరి ఏం పెళ్ళిళకి పోలేరా మిమ్మల్ని ఎరు వెలుస్తలేరా మరి పెళ్ళిళ్ళకి
లేదు ర మాకు కూడా ఈరోజు ఈవినింగ్ మ్యారేజ్ ఉంది వెళ్లాాల్సి ఉంది ఇక ఈవినింగ్ ఉంది రిసెప్షన్ ఉంది అయితే ఈవినింగ్ వెళ్దాము అన్నాడు డాడీ మరి వెళ్ళాలి ఇక
ఆ ఇంకది అ మీరులో మంచి వాయి తిని రండి నేను కాదు ఇక బ్లాక్ షర్ట్ ఇట్లా వేసుకొని ఒక మంచి ప్యాంట్ వేసుకని మీ కోట్ వేసుకున్నా
అవునా వావ్ అదైతే చాలా బాగుంటది నీకు
హ్మ్మ్ అవును
షూస్ వేసుకున్నావా మరి
ఏసుకున్న
అదే అదే ఇగ మొత్తానికి హీరో లాగా రెడీ అయినవన్నమాట నువ్వు
అవును మరి అట్ అట్లనే రెడీ అయితారు మరి పెళ్ళిలకి
ఇక మ్యారేజ్ అంటేనే కదా మంచిగా అందంగా రెడీ అయ్యేది వెళ్ళేది ఇక రోజ అయితే మనకి రోజు యూనిఫామే ఉంటదాయే కదా
ఆ అదేఇగా పిళ్ళైన తరవాత మళ్ళ పోయి అన్ని బట్టలు ఉతుక్కోవాలే ఈ అమ్మ కాలేజెకి పోయేనికి.
అవునా మీకు దోబీ లేదా మీ కాలేజీ లో
లేదు
ఆహా అయితే ఎవరి వాళ్ళే వాష్ చేసుకుంటారా మీ కాలేజీలో అయితే
ఆ ఎవరిది వాళ్ళే చేస్ ఇగ కొందరు ఇస్తూర్రు గానీ అంటే ఊరు లోపల పక్క ఊరు ఉంటది గా ఊర్లోవేయ్ ఇచ్చస్తారూ
ఓకే
ఆ ఆ ఇగమారీ
అక్కడ మన ఫంక్షనాల్లో వాటర్ ఫాల్స్ ఏదన్నా అట్లాంటివి ఏమన్నా వెరైటీ వాటర్ సంబంధించి ఉన్నాయా ఓన్లీ లైట్ సెట్టింగ్స్ చెట్లు అవే ఉన్నాయా.
ఉన్నాయ్ అన్ని ఉన్నాయ్ మంచిగా వాటర్ ఫాల్ లేక్క కూడా ఉన్నది కొంచెం కొండలు గుట్టలు లెక్క కూడా ఉన్నాయి.
అవునా ఆ బాగా రిచ్ వాళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళు గదా
మొత్త హై క్లాస్ లెక్క ఉంటది రిచ్ రిచ్
ఆహా అదే ఈ బాగా
ఆ తినేది కూడా ఎట్లా ఎట్లా పోయి వాళ్ళ దగ్గర పోయ్ ఇట్లా వేసుకొని ఇట్లా నిలబడి తినుడు కాదు ఇట్లా టేబుల్ ఉండి టేబుల్ కి ఇట్లా ఆరుగురు ఇట్లా ఎనిమిది మంది అని ఇట్ల కూసోని కూర్చుంటే కతం వాడే ప్లేట్ తెచ్చి పెట్టి చపాతీలు కూర మొత్తం అన్నం అన్నీ వాడే తెచ్చి పెడతడు
కి వాళ్ళ డ్రెస్ కోడింగ్ వేసుకున్న వాళ్ళే విక్ టూ సర్వింగ్ చేస్తారన్నమాట గదా
ఆ ఇగ మంచిగా తెచ్చి పెడతారు తినూ తినుడు లేసుడు అంతే ఇగా
ఓ బావుంది అయితే మన సైడ్ అయితే నిలబడి తింటారు ఇగ ఫంక్షన్లంటే ప్లేట్ లో పట్టుకోవడం నిలబడి తినడం మన సైడ్ అట్లుంటదిగా వారంగ కద అ చాలా బాగుంటది అయితేయ
అవు మంచిగా చూస నేనుడు అన్ని వెరైటీస్ ఉన్నాయి
అ
అందుకే మాస అంటంటి రిచ్ రిచి పళ్లా రావాలి మీరు ఎంత అ సైడ్ తెలి లేకపోతారు హ
ఆహాహా అయితే వీడియోలు ఫొటోసు తీస్తుండార
తీస్తారు డ్రోన్లలో కూడా తీస్తారు
అవును ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కాబట్టి మొత్తం కూలర్లు అవి ఇవి అన్ని సెట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయేమో కదా
ఆ చి శరు ఏ శరి కూడాడున్నాయి
ఆ ఆ చాలా బాగుంటది ఇక మ్యారేజ్ అంటేనే కొంచెం హంగామా ధూధా పండగ వాతావరణం ఉంటది చక్కగా
ఇంకా సైడ్కి ఇట్లా ప్రోగ్రామ్ కూడా పెట్టింది ఇట్లా పెళ్ళంగ ఇట్లా వాళ్ళు పాటలు పాడేటోళ్ళు వాళ్ళు ఇలా వచ్చి ఆటలు ఆడిపిస్తారు గేమ్స్ ఆడిపిస్తారు అన్నీ ఇస్తారు
మన హిందూ మ్యారేజ్ ఏ కదా తలంబ్రాలు ముత్యాలు అన్ని ఉంటాయి మస్తు మంచిగా ఉంటది బాగానే ఉంటాయి డాన్సెస్
ఆయ పెళ్లి కాసి గేమ్ లో నడిపిస్తారు చిన్న పూర వెళ్ళత కూడా
ఓ బెలున్ గేమ్స్ అయితే బాగుంటది బెలూన్స్ గేమ్స్
ఆ గ్రేప్స్ తిన గేమ్లు అయి అన్నన్ని ఆడది సర
ఆ అవునా అవునా
హ
సరే మరి ఓకే ఫుల్ ఎంజాయ్ చేసి మరి ఈవినింగ్ నిదానంగా అందరు కలిసి వెళ్ళాలి మరి ఓకేనా సరే ఓకే అక్కేర ఆ
ఓకే బాయ్